హలో
హలో
ఆ వినపడుతుందా అండి
ఆ ఏం రాట్లేదండి ఆ ఇప్పుడు వినొస్తుంది ఇందాక కట్ అయినాన ఫోను చెయ్యి తగిలిందండి ఏం చే ట్లేదండి ఇప్పుడే పని అవుతుందండి
అవునా స్నానం చేసినారా అండి
అయినాండి స్నానాలు అయినాయి టిఫిన్లు అయినాయి పూజలు అయినాయి
అవునా ఏమైనా పెళ్ళిళ్ళు ఉన్నాయా అండి ఈ మధ్య
ఇప్పుడు లేవ్వండి కళ్యాణం అయిపోయాక ఉంటాయండి
అవును అంటే మొన్నటి వరకు అయినాయి కదండి
ఆ ఇప్పుడు మూడాళ్లు ఉండవండి పెళ్ళిళ్ళు మూడు నెల్లు దాకా వచ్చే నెలకె ఉంటాయి కళ్యాణం అయిపోతే
అవునా మీరు వెళ్ళినారా అండి ఏమైనా పెళ్ళిళ్ళకి
ఆ పోవాలండి ఒకటి పోయినామండి మొన్న మా
అవునా
ఉ ఆ పెద్ద చే చేసిరండి రిసెప్షన్ పెళ్లి ఐదు రోజుల పెళ్ళి
అవునా
ఉ
మరి ఏమేమి ఫుడ్ ఫుడ్ ఏం పెట్టినారండి
ఆళ్ళన బో తినలేకపోయిరండి ఒక్కొక్కలైతే తిన సగం పారే ఇగ తినే తింటరూ టిఫిన్లు ఉన్నాయి మా ఆ అన్ని రకాలు ఉన్నాయి ఓ యాభై, వంద రకాలు పెట్టారండి యాభై రకాలు
అవును మీకు ఏమి ఇష్టం అండి ఏం ఏం అంటే ఏం ఏం కూర ఇష్టం అండి ఎక్కువ
ఇంకా బిర్యానీ పన్నీర్ కూర అది చేస్తండి పన్నీర్ ఇష్ టం అండి నాకు పన్నీరు, ఆలుగడ్డ
ఆహా అవునా
ఉ ఆలుగడ్డ కుర్మ మంచి చేసుకుంటాండి
అవునా
పొడి జీడిపప్పు పొడి వేస్తాండి
ఆహా మీరు ఓన్లీ అంటే నార్మల్గా హిందూ పెళ్ళిళ్ళ చూసినారా లైక్
అన్నిటి అంటే అటు పోవండి మా వాళ్ళ పెళ్ళిళ్ళకి పోతాం తెలిసిన వాళ్ళ ఇతే ఎవరన్నా కార్డు ఇస్తే దగ్గర అయితేనే ఇద్దరం పోతాం లేకుంటే సింగల్ ఒక్కళ్ళు పోయొస్తుందండి ఫ్యామిలీ అయితే ఏను ఇద్దరం పోతాం ఇంగ ఎవరన్నా తెల్సు లదైతే పోవండి ఉ ఇంకా అండి అంటే కోన్సు అ అన్ని గాజులు అది గాజులు వేస్తారు పెళ్లి కూతురికి కో పసుపు కొమ్ములు కొట్టట మంగ సనాలని
ఉహు
పెళ్ళికూతురుని చేయటం పెళ్ళికూతురుకి గాజులు పెళ్లి గాజులు తగిలాస్తామండీ అందరం బేడతామండి బటు ట్టు పెట్టి వడీ నింపుతామండి మంగసానాలప్పుడే వండింపుతాం
ఆ
ఉ మాకు ఇరోజు పెళ్ళిళ్ళు జరుగుతాయి మా ఇల్లలా కోళ్ళు కొస్తారు వాళ్ళు పాటలు పాడతారు డ్యాన్స్ చేస్తారు కోలాటాలు అన్నీ ఉంటాయండి
అవునా మీరు డ్యాన్స్ ఏస్తారా అండి మరి
ఏయానండి నాకు రాదండి మా అమ్మాయి వేస్తుదండి మా అమ్మాయి సూపర్ వేస్తదండి
అవునా
రావండిదరు
కులే పట్టాలుకి ఇట్లా వేస్తారు కధారండీ అట్లనే పెళ్ళిలో వేస్తారు కదా అట్లా అయ్యారా మీరు
మేము వెయ్యమండి పూల జల్లు పెళ్లి కూసులు చేసినప్పుడు వేసామండి
ఆహా
ఇంకా అండి ఎంలే తిన్నారా అండి ఏం చేసారు
దోశ చేసినండి
ఆ మాయ బాగుండాలండి గుంట పొంగడలు
గుంటె పొంగనాలు అవి సాయంత్రం కదండి చేసుకుంటారు
మేము ఉదయం చేస్తామండి ఉదయం చేస్తాం సాయంత్రం చేస్తాం
పొంగనాలంటే నా ఏం చేస్తారండి ఏం పిండి కలుపుతారు
ఆ బే బియ్యం మినపప్పు ఆ ఆవాలేసి రూబీతం
అంటే నార్మల్గా దోశపిండి లాగానే ఉంటది కదా అండి అది కూడా
ఆ మెంతులు అన్నీస్తాం అండి అలా ఇంకా అండి ఏం లేదండి చెప్పాలి హ్మ్ ఇంకా
చీరేషా చీరలుు కొనుక్కున్నారా అండి షాపింగ్ చేసినారా ఎల్లుండి శ్రీరామ కళ్యాణ అన్నం కదా
తీసుకున్నాం మిషన్ కడ ఇచ్చొచ్చినవండి తేవాలె
అవునా ఏం చీర తీసుకున్నారండి పట్టు చీర తీసుకున్నారా
కాటన్ చీర్లు తీసుకున్నాండి ఎండాకాలం కాటన్ వాడతామండి
ఆహా
హ్మ్మ్ హ్మ్ ఇంకా చెప్పాలండి ఏం లేదండి
ఏం చేస్తారండి మీ కూతురు గారు జాబ్ చేస్తారా ఏమైనా
చదువు కుట్టది ఇంట్లోనే ఆన్లైన్ లో
అవునా ఇప్పుడు చాలా వరకు ఆన్లైన్ లోనే చదువుకుంటున్నారు కదండి
హ అల్నేలనే ఇంట్లోనే కూర్చుని చదువు కుంటది
కరోనా వచ్చిన దగ్గర దగ్గర నుంచి చాలా వరకు ఇంట్లోనే కూర్చొని చదువుకుంటున్నారు జాబ్ లేసిటైల్ జాబ్ లేదు ఇంటిలోనే మీకు కరోనా టైంలో ఇబ్బంది అయిందా అండి ఏమైనా
ఏమి ఇబ్బంది లేదండి మాకు మేము ఆ మేము యాడికి పోలేదు దండి ఎవ్వరింటిక్ పోలే. పిలిచినా పోలే. ఫంక్షన్లక్ పోలే. ఎటు పో
మ్ హు
ఎటు పోలేదండి.
అవునా! మీకంటే, ఎవరికైనా వచ్చిందా అండి క కరోనా! నార్మల్గా మీ గ వీధిలోనైనా,
జాగ్రత్తలు అవి వాడతాం అండి. మేము మందులు వా ముందె వేసుకున్న అండి. రాకుండానే ఉంటాయిని.
అవునా, వ్యాక్సిన్ ఏపించుకున్నారా అండి అవి మూడు?
ఏపిచ్చుకున్నా అండి. సూదులు ఏపిచ్చుకున్న అన్ని ఏపిచ్చుకున్న అండి. మీరేపుచ్చుకున్న అండి? వాళ్ళు ఫోన్ చేసి రమ్ వా, అవును. వాళ్ళు ఫోన్ చేసి రమ్మంటే, పోయి ఏపిచ్చుకున్నాము. ఆ ఇంకా అండి? ఆ చెప్పారండి. మ్ ఆ.
టీవి చూస్తున్నారా అండి? టీవీ, టీవీ చూస్తున్నారా అన్
ఇప్పుడు చూడాలండి. ఒకటింటి కాంతి చూస్తా వంటయ్యాక.
అవునా
ఇంకా వంట కాలేదండి. వంట అయ్యాక చూస్తా. ఇప్పుడే బట్టలు మిషన్లు ఏసిన అండి.
మ్హు
దులిపి ఆరెయాలండి. అవె అయితాయండి. మ్ ఇంకా అండి? జీరోనే. మాకు ఇప్పుడైతే జీరోనే. ఆ ఎండాకాలం ఏసి ఏస్తే అప్పుడోస్తది. రొండు వేలు, మూడు వేలు వత్తాయండి.
మ్
కట్టాలి తప్పదు. వాడుకున్నప్పుడు తప్పదు.
ఇగ ఎండాకాలం కాబట్టి, ఏసి ఖచ్చితంగ ఏసుకోవాలి.
మ్ ఎండాకాలం వస్తది. ఒక్కొక్కలికి ఎగస్ట్రా అందరికీ వస్తాయి బిల్లులు.
అవునవును
ఆ మీకు రాదా అండి?
మాకు కూడ వస్తదండి. మాది జీరో కరెంట్ కాదండి. నార్మల్ కరెంటే.
ప్పు జీరోనే ఇప్పుడాకైతే జీరోనే. వచ్చే నెలయితె బిల్లులు వస్తాయండి ఏసీ వాడతాం. ఇంగ ఏసీ కదండి!
అవునా! మీరెళ్ళినారా అండి బస్సు ఫ్రీ అయినా కాంచి?
ఆ పోతామండి.
అవునా!
యాదిగుట్ట పోయినా, యాదిగుట్ట పోయినా భద్రాచలం పోయింటండి.
మ్ హు
ఆ ఇంక
అదే బస్సు ఫ్రీ అయిన కానుంచి చాలా మంది తిరుగు
అవును మా అమ్మాయి అక్కే పొయ్యోస్తదండి అప్పుడప్పుడు. షాపింగ్ జేసి వస్తది పెళ్ళికి పోతది. తెలిసినోళ్ల పుట్టిన రోజులకి పోతది.
మ్
అన్నిటి పోతదండి.
మీరు ఎల్లరా అండి మీ కూతురుగారే ఎళ్తరా?
ఒక్కదే పోతుందండి వెంటకి నేను బోవునండి
అంటే మీరు అంటే వెళ్ళడం ఇష్టం ఉండదా ఇక
ఉండదండి నాకిష్టం ఉండదు
మ్
మ్ మ్మ్
మీకె మీకు మీకు ఎవరైనా స్నేహితులు ఉన్నారా అండి చిన్ననాటి స్నేహితులు ఎవరైనా ఉన్నారా.
ఆ ఆ పక్కన ఉంటారండి
మ్ హు అంటే చిన్నప్పుడు ఉంటారు కదండి
చిన్నప్పుడు లేరండి అందరు ఎవరు పెళ్ళిళ్ళు అయినా అందరు వెళ్ళిపోయిరండి.
అవునా అంటే ఎవరితోటి మా
ఆహా తక్కువ ఆ
మ్ హు అదే
ఆ ఇంకా ఆ ఏం చేస్తారు మీరు వాటర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తాగుతారా మాములుగా దా
ఆ లేదండి అంటి మాకు కుండుందండి దాంట్లోనే పెట్ దాంట్లోనే పోసుకుంటాము అది చాలా మంచిది గదా ఆరోగ్యానికి
మేము ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటామండి మా ఇంట్లో ఫ్రిడ్జ్ లో లేకుంటే తాగలండి
అవునా
ఆ ఫ్రిడ్జ్ లోనే అలవాటు మాకు
అంటే ఎండాకాలం ఒక ఒకటేనా లేకపోతే చలికాలం గూడా పెట్టుకుని తాగుతారా
ఆహా ఎండాకాలం ఒక్కటెండి వుత్తప్పుడు పెట్టుకోమండి ఎండాకాలలోనే పెట్టుకుంటాం
అవునా నిమ్మరసం గిట్లా ఏమైనా తాగుతున్నారా అండి ఇప్పుడు ఎండాకాలం గదా
ఆ తాతారండి మా ఇంట్లో అందరం మంచినీళ్ళు లేంది తాగారండి వాట ఆ నీళ్ళే గావాలి
మ్ హు
ఉత్త నీళ్ళు తాగరండి ఉత్తప్పుడు తాగుతాం ఇప్పుడు తాగము మ్మ్ ఇంకాండి
ఈ పొద్దు పొద్దుగాలే నార్మల్ అంటే వేడి నీళ్ళు కొ
అయి తాగుతాం పొద్దున్నే తాగుతాం తెల్లర్ జాము తాగుతాం
ఆ అదే అదే నార్మల్ చాలా మంది అట్లనే చేస్తారు గదా
క్యాషన్ దాగుతావ్ వేడి నీళ్లు డికర్శన్
మీరు చాయ్ తాగుతారా కాఫీ కాఫీ తాగుతారా అండి ఎక్కువ చాయ్ తాగుతారావా
మొత్తం తాగాం నిమ్మకాయ నీళ్లు తాగుతాం
మ్ హు
మ్ ఇంకాండి
మీకు రోజు నల్లొస్తాండీ
ఆ ఆ వస్తాయండి మాకు పాలు రోజు చసుకుంటాం మజ్జిగ అన్ని తాగుతా పెరుగు మధ్యాహ్నం పెరుగెసుకుంటాం తాగుతామండి ఆ ఆ ఇంకా అండి మీకు నిమ్మకాలు కాసాయండి
మాకు చెట్టు లేదండి మేమే కొనుక్కొచ్చుకోవాలి.
మాకు ఉన్నాయండి నిమ్మకాయ చే
అవునా మాకు పది రూపాయలకు రెండు ఇస్తున్నారండి నిమ్మకాయలు
ఆ అవునా మాకు నిమ్మకాయలు అప్పుడప్పుడు మార్కెట్ లో తెచ్చుకుంటా
అవునా
ఆ
సరే అండి మరి
ఏంటి చాలా అండి
ఆ సరే అండి
కానీ ఏ లేదు మా ఆయనగారు పిలుచన్నా అండి తది